సంతా
ఆ వినిపిస్తానండి
ఏజయితలు
ఏం లేదండి పందిని పో వస్తాను
మేము బల్లిలు అని పోద్దామంటే బల్లీలు పడితే బల్లీలు పడితే లేవండి మా ఇంట్లో పచ్చడి వేద్దామ అంటే రేపు రేపు మా స్నేహితులు వస్తారు మా స్నేహితులకు పంపుదామని కా బాక్స్ల పచ్చడి వేసి కానీ బల్లులు పడతలేవండి మా ఇంట్లో ప్లేట్లు అల్ల పెడితే.
అంటే పందికర తంటాండి మీరు పందికరంటే మేం చేస్త
తింటాంమండి మేము దా. ఇ ఏముందండి మనుషులు ఇప్పుడు చికెన్ జింతలేమ్ అండి ండి అది కూడా అంతేనండి
అద
నల్ల నల్ల పంద వద్దండి ఎర్ర పంద అయితే తింటాంండి పింక్ కలర్ లో ఉంటదండి అదయితేనే తింటా
ఆ అరివి పంత ముల్ పంత భవన్
మే మేము ఊర్లో పంది తినం గాని మేము తెలుసు చ అండి ఇంకో మా ఇంటికాడ ఎలుకలు ఎలుకల పచ్చడి వేస్తారు ఎలకాయ పచ్చడి అయితే సూపర్ ఉంటా ఉంటదండి మీరు అవునండి పావరాల పచ్చడి వేతారా పావురాల కూర పి పిట్టలు కూడా తింటారండి చీలిక చీలికలు కూర చీలికలు కూడా తింటారండి
ఆ చిల్కలు కూడా చిల్క అందింత వాటి తినొద్దండి అసలు చిలుకల తినద్ పౌరాలలా తినద్దు తండి
ఎందుకా అండి
అయి వద్ద అండి వాటిని కొంచెం వాటిని చూస్తా కూడా చూస్తా చూస్తానికి కూడా అందంగా ఉంటాయంండి కాకి తినేది నా తె తినొద్ద అండి పాప పంబటి అంటే పా చిలకలను తినొద్దదుండి ఎప్పుడైనా గుర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చిలుకలను పావరాలు తినొద్దు ం ఇప్పుడు పందినంటే ద ప దిన అట్ అంటే పంది ఉంటది కానీ అయిన ఇప్పుడు పందికర ఏంటనే చాలా బలం అంట పంద ర
ద్ండి నాకు చికెన్ వద్దు పా వద్ వద్దులేండి మా తలకాయన నోతందండి ఆ పందులు కూర ఎంతంటే అవునండి అవునండి మీర ఏమైనా ఇంట్లో పండడుగలు వస్తే కోడిని వస్తారా మేకని స్తరాండి
ని ఎక్కువ మ చికన్ కోసమండి కోడి కో వమండి
మేకలు మేకలు వస్తే మాకు పిలుస్తారా అండి పండుగ కి సరేవన్న.
అంటే మందిర రానప్పుడు అంటే పీలుస్తామండి మందిర్
ఎందుకు సరిపోదా మీకే సరిపోదా అండి మాకైతే ఒక చిన్న చెల్ల ఉందండి. అడి ఆ చెల్ నన్నని వెలుస్తా అన్న తెలుసా అండి
అవునా అంటే వెళ్లి వెళ్తారం అడి మీరు పి పిలిషినొల్ల ఇంటికిల్లా వెళ్తారండి ఎట్ల.
ఇక మా స్నేహితులే కదండి కొత్త చెల్లనే కదండి నాకు సొంత మొత్తం చెల్లెలాగా మాట్లాడుతానండి మా ఇంట్లో దత్త తీసుకుంటా అంటే తీసుకోండి అన్నట్టే మాట్లాడుతాంది మళ్ళీ మా అక్కమ్మ
ఆహా అంటే తీ తీసుకుంటారు గాని అంటే అవును కదా అండి న ఈమె కధ వల్ల అమ్మ వల్ల అమ్మనాన్నవాళ్ల నాన్న ఉంటారు కదా అండి. కూడా కొంచెం ఆలోచించాలిగాని మీరు ఆ మాట మాట్లాడ దండి
అ అవునండి కాని మా అమ్మ నాన్నలకి నే నేను ఇప్పుడు ఇప్పుడు మా అమ్మకి పెళ్ళ అంటే మా అమ్మ నన్ను పెళ్ళి చేేసేసింది అనుకోండి అప్పుడు మామ్మ నాన్న ఒక్కరే ఉంట ంటార అనమాట కొంచెం బెంగ పెట్టుకుంట్రారు కొన్ని కొన్నిసార్లు రండి పోండి అని చెప్పిన అనమాట ఇ అట్లనే మోరు మాటలో మాటల.
అంటే ఇక మీరే మీరు మీరు మీరు పెళ్ళలి చేసిన వాళ్ళనే ఇల్ళర ఇళ్ళ రకరం రమ్మ అని చెప్పండి ఇక
ఇల్లరికం వస్తానికి ఫస్ట్ మా ఇంట్లో ఏం ఆస్తుందనిండి ఫస్ట్ చివరి రాడండి ఆస్తి లేదు కదండి మాకు
అయ్యో వాస్తు లేకుంటే ఎందండి. మీ అమ్మ నాన్నని చూసుకుంటానికి అంటే మీ కన్నా చేసుకోండి అయితే ఎట్ల అయితే వాడు నువ్వు చె న ఓ ఇద్దనే అని చేసుకోండి అప్పుడు ఆ
ఆ కాన్ల కు అంట్లదోడు వద్దు ఇదండి నన్ను ఆట ఆడిచ్చేటోడు కావాలండి ఎందుకంటే నేను చక్కగా వీనను చక్కగా వీనన అనమాట చెప్పిన మాట మా అమ్మ నాన్న మాటలే విన వాడి మాటలు వింటన్నా అండి ఇ అప్పుడు
ను అమ్మవళ ఇంటి కానీ ఉండదు అండి
ఆ అయితే అండి మా ఇంటి మా మా స్నేహితురాలు ఒక రోజు ఏమి మైందంటే నువ్వు అందరితో మాట్లాడుతు ఎప్పుడు గా ఎవరితో లేచిపోతావి అదండి
ఆహా అంటే నువ్వు మాట మాట్లాడేది అట నే ఉన్నాయి కదరు ఉన్నాయి అందుక అలా
హుషారుగా ఉంటే మాత్రం నేను అందరితో కలుపకపోతు అంతే ఇప్పుడు బస్సు లో కూర్చున్నారు అనుకో వాళ్ళు స్నేహితులు వాళ్ళతో మాట్లాడతా మనుషులు ఉంటే ఇక బస్సులలా కాకుండా నడుచుకో పోయ ఒకవేళ ఏమన్నా అడిగిర అనుకోండి చెప్తా అట్లా నాకు ఇష్టం అండి అందరితో మా మాట్లాడడం అంటే వాళ్ళు నాతో మాట పడిన నేను వాళ్ళ తో మాట్లాడిన ఏం కాదు మంచి పద్ధతే కదండి అది
మంచి పద్ధతే కాగాని అందరుూ మళ్ళ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు కూడా మ మన స్నేహితులే అనుకోరు కదండి కొందరు కొందరు ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తారు
అవునండి మా స్నేహితులే అండి అవునండి, మా సొంతం నా స్నేహితురాలే ఏం చేసింది తెలు సరే నమ్మకు ద అంటే మేమ అందరం ఎనిమిది మంది ఒక గ్రూప్ ఉంటాం అండి ఎనిమిది మందిల పుల్లవట్ అందరికి ఏడుగురికి నా గురించి చెప్పిందండి
ఆ అంత అదీ ఎట్లా ఉంటాదడి ఏచ్చిదీ
మళ్ళీ నేను చేసిన గ్రూపు నేను చేసిన గ్రూప్ కి నన్నే తీసి పడేసింది ఉంది
ఆ అట్లా చెడి చెడుగా చెప్తారండి అందుకని నేను
ఆమెను నిజంగా నమ్మినా అండి నేనైతే ప్రాణం తెలుసా మా అమ్మ నాన్నలు తర్వాత కొన్ని కొన్ని చాలా ఆమెనే నమ్మిననే ఏమో అనిపించింది, ఇంకా కొందరు స్నేహితులు నన్ను నమ్మ నమ్ అంటే ఆమె చెప్పిన మాటలు నమ్మాల ఆమె నిజం తెలిసింద అనమాట ఒక రోజు ఆమె ఇ అందరుూ అందరు మంచిగా అయి నా తోటిగా మళ్ళా ఫుల్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి అంతకు ముందు ఫుల్లు మాట్లాడుకునేది మేమందరం ఎనిమిది మంది మళ్ళమె రాంగ్ అమె పుల్లలు పెట్టేసరికి మేము మాట్లాడుకోవడం మానే ఇష్టం అనమాట
ఆ నా కూడా సేమ్ అంటనే జరిగిందండి అయితే తే మేము అందరం ఒకక్కడికి పొలంకాడి వేట ఇప్పుడు ఒక బావింటాడి ఎండాకాలం కదండడి ఈతకూడదని వినమండి
ఆ
ఇదగ కూడాడాానికి పోతే నన్ను ఏం చే వీళ్ళు వీళ్ళందరరు నా మీద ఏం చేస్ నాది లేదండి నేను ఒక్కసారి అలా బావిలో అంగ నన్ను తలకై బేటి కింద ము అ అసలు ఘరమాపోల మమ్మల్ని అసలుగా ఆ ఎటో అట్లా ఆ అట్లా ఎటో ఆటో వాళ్ళని లేపి వాళ్ళ సైడ్ బయటికి వెళ్ళిన అండి ఇక లేకపోతే ఇక నా పని అన్నాడు ఆ రోజే అవటాంండి అసలు
అవునా అండి నేను కూడా అయితే అయితే నేను కూడా ఒకసారి అండి నాకు రాదు సముద్రం అది పెద్ద సముద్రం మా స్నేహితులు నలుగురు అబ్బ బయలు ముందలా నిలబడ్డరు ఇద్దరు వెనకల్ నిలబడ్డారుండి మాకు మధ్యలో అమ్మాయిలం మేము ము నలుగురుం ఉన్నా మనం మాట ము ఫోటోలు డిగుదాం రండి అని దెఘ్ దగ్గర పిల్చిరు కొంచం దగ్గరికి ఇంక ముంచుదడే ముంచుడు ముంచుడే ముంచుడు అండి ఎలా కుట్టుపోతే అండి నేను సముద్రంలా నాకు సా ఈతర అదు అయితే ఇ మళ్ళా వాళ్ళే కాపాడరండి నన్ను అసలు అంతా పట్టుకుంది నన్ను వాళ్ళే నాకాసలు అయితే ఇంత
మా మాళ్ళ మా వాళ్ళ కోపం మా వాళ్ళ కోపం ఏంటంటే నేనయితే ఒక రోజు ఏం చేసినంటే నేను ఏమన్నా బయటికి పోయేటప్పుడు వీళ్ళని విలువలేండి వీళ్ళం విలువకుండా నేను బయటికి వెళ్తా అంటే పడి ప పది మందిని వీళ్ళ వాళ్ళంటే మన వల్ల కూడా కాదేని నేనున్నగా ఇంకొకడు పోయినామని మా ఇద్దరిని ఏం చేసి ఇక వీళ్ళిద్ద వీళ్ళ అందరు కలిసి వీళ్ళని విల్లనేటు ఇప్పుడు వీళ్ళ వర వీ వీ ఇట్నే చేయాల యాగంయాలా కానీగా మమ్మల్లు తీసుకవేళ్ళు నాకు చిన్న తీసుకవేళ్ళ ఒక మనకుమన్నా తినిపిళ్ళు మంచిగా తినిపచ్చి ఇళ్ళు ఇలా ముంచటానికి ప్లాన్ ఎత్తల్లు ఇక వీళ్ళు ఆ ఇగ నేను అయితే ఘోరంగా అంటే ఇ ఘోరంగా కనిపించింది ఇక దెబ్బకు బయటకు వచ్చిగా వాళ్ళను ఇక సొక్క ఫుల్లు తిట్టినండి ఇక గలీజ్ గలీజ్ మటలు తట్టిన ఇగ వాళ్ళను
అవునా అండి
మరి ఇట్ల ఇపోతుందండి కలిస అదే దగ్గర రమ్మని మోసం చేస్తారంటే గిందుకే ఉంటదండి రమ్మనిి తీసింటే రమ్మ అంటారు అంత
ఆమ్
అట్లా చేసారు అందుకని నేను స్నేహితులను నమ్మను అండి ఎక్కువ
నేను కూడా నమ్మను కానీ కొందరు మంచి వాళ్ళే ఉంటారులేండి అయితే నాకు అసలు స్నేహం విలువనే తెలియదండి అయితే ఒక రోజు ఆ ఫుల్ ఆప కదలు ఉన్నాం అనమాట మా ఇంట్లో ఇ ఇంత క క కటిినంగా ఉన్నాం అంటే పైసలు మాకు అర్జెంట్ కావాలి మా నాన్నగారు నన్ను అడగలేకపోతే తురం క ఉద్యోగం లేదు కాబట్టి కానీ నేనేం చేసినంటే మా నాన్నగ గారికి లక్ష రూపాయలు అడిగిచ్చిన అనమాట ఒక్కొక్కరి దగ్గర ఒకరు ఫ్రెండ్ ఒక ఆయన నలభై ఒక ఆయన యాభై వేలు చిన్న నాకు అంటే వేరే దేశమైన ఇంకొక ఆయన వాళ్ళేమో ఇంకా ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి మచ్చి అంటే మాకు తెలిసిన రూమ్ అంటే రూమ్ వేట్స్ మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకొక యాభై వేలు కూడా పెట్టిరండి అందరు అసలు నేనైతే నైట్ నైట్ కే నా అకౌంట్ లో తొంభై వేలు వచ్చినాయియండి అసలు నా అకౌంట్ లో ఐదు వేలు కూడా లేవు
అంటే ఇక అద నమ్మాలి కానీ అందరిని
లక్ష రూపాయలు యాడ్ అయినాడి ఇక మా నాన్నకి ఇచ్చినాక ధైర్యం వచ్చి మళ్ళీ మా నాన్న వాళ్ళు అన్ని తీర్ చేసినాక మంచిగా అనిపించిందండి మళ్ళీ వాళ్ళకి ఇప్పుకి కూడా నేను ఇంక సగంైస వచ్చినండి ఇంకి ఏ మన ఒక్కరు గుడి ఇప్పుడు మెసేజ్ చేసి నాకు పైస పైసలు కావాలి అర్జెంట్ కొట్టు అని కూడా ఒక్కరు కూడా బెదిరీయరండి నాకు అప్పుడు ప్రాణం అప్పుడు స్నేహం స్నేహం విలువ ఆ అంటే మా స్నేహితులే ఉంటారు కదండి ముందు ఇక్కడ చదువుకని అక్కడికి వెళ్ళిరు ఉద్యోగం కోసము ఇంకా వేరే ఉంటది కదా అట్ల అయితే వాళ్ళకి మా ళ్ళే మా క్లాసోళ్ళే మళ్ళ మా నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అసలు నాకు తెల్వనోళ్ళు కూడా ఒక ఆయన అయితే అసలు మా ఫ్రెండ్ కి తెలుసండి ఒక ఆమె రిషి అని ఒక ఆమె ఉంటదండి మా క్లాస్ లో ఆ ఆమె ద్వార యాభై వేలు అడిగి చ్చిందండి అసలు మా మీ అంటే మేమందరం ఒక గ్రూప్ ప్పు ఇప్పుడు
మీ నమ్మకం ఉన్నోళ్ళ మీనా నమ్మకం ఉన్నళ మీన అడుగుతే ఏం కాదండీ నమ్మకం లేని వాళ్ళ మీనే చేసేమ అన్ని ప్రాబ్లం అ అన్ని కష్టాలు వస్తాయి కదా అని
అసలు మంచిగా మంచిగా ఉన్న మా ఇంట్లోనే అప్పుడు అంత కష్టం వస్తుంది అసలు మా నాన్ననే ఇంకా వేరే వాళ్ళకి ఏడ ఏడు వేలు పది పదివేలు పది పది లక్షలు ఏడేడు లక్షలు ఇస్తాడండి ఇక మళ్ళ మా బాబాయ్ అంటే మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు పెళ్ళి చేసిండు వాళ్ళ ఇంకా బిడ్డ ఇంకా చాలా మంది మా ఇంట్లో మా ఇంట్లో పెళ్ళిళ్ళు చేసిండు షాపులు పెట్టిచ్చుండు కానీ మా నాన్నకు అవసరమైనప్పుడు దొరకలేవండి లక్ష రూపాయలు కూడా
అం
ఎన్ని పుణ్యం ఎంత మంచి పు ఎంత పుణ్యం చేసినా కూడా పాపమే తగిలింది తెలుసా అండి మా ఇంట్లో అయితే
అంటే ఇక ఏ మళ్ళా పుణ్యం అనేది ఏదో ఒక రోజు వస్తుది కానీ ఎందుకో మన ఆ
తెల్వకుండ ఆటూ చేసి ఇటు నా ఇరవై ము ముప్పై వేలు నేను తీర్చినా అండి ఇంకా మా నాన్న కూడా ఇచ్చిరండి కొన్ని పైసలు ఇంకా మా నాన్న ఇయ్యాలన్నమాట ఇంకా నాకే అవి మళ్ళీ ఇంక ఇచ్చేయాలండి. కొందరు అయితే తెలుసా అండి ఇంకా రెండు మూడు నెలలు ఆగి అయినా నాకు ఇయి కానీ ఇయిరా అని అంటారండి అసలు ఏమనరండి వాళ్ళను
కొందరు అలగా అర్థం చేసుంటారండి మనం
ఆ మన గురించి తెలుసు అన్నమాట ఎందుకంటే నేను ఎన్ని రోజులలో పది రూపాయలు కూడా ఎప్పుడు అడగలే అని వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అన్నమాట పది సా ఆ ఏడెనిమిది సంవత్సరాలల
అందుకే మంచోళ్ళు కాబట్టి ఇట్లా అడగడం మళ్ళా
అసలు ఎం
ఎమ్మటే అడగంగానే ఇచ్చేసీలు కావచ్చు అండి అంటే అడగడం అడగంగానే అడగంగానే అడగంగానే ఇయ్వడం కూడా వాళ్ళు కూడా ఇత్తానండి
చాలా గా మంచొల్లు నేను అసలు పది ఇరవై మందిని కూడా అడగాలండి ఏడ్చుకుంటున్నా ఎగ్జామ్ ఉందండి ఇంకఅప్పుడు నెక్స్ట్ రోజే సెమిస్టర్ అండి మా క్లాస్ లో అలా అటు పాస్ అయితనో ఫెయిల్ అవుతానో, నా కోసం ఇంకా ముగ్గురు నెలు చదువుకోలేదండి, వాళ్ళు అప్పుడు వినాయక్ చదువుతండి చెందాలలా అందరూ చెందెల కేశీరు నాకేమో అప్పుడు అప్పుడే అవసరం అన్న అటు వినాయక్ చవితి వస్తుంది వాళ్ళు కొంద రైతంగా నాకు, అ రేట్లా ఇద్దాం అనుకున్నాగాని నేను చెందాక ఆల్రెడీ ఇచ్చేసినారు అమ్మ గల్లియోలు కూరగాయలు అందరు అబ్బాయిలు అని అది ఇద అని అన్నారండి, ఎంత మంది సహాయం చేసి తెలుసా అంటే నా
అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఏపిస్తనండి నేను కూడా అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా చేస్తే గా నాకు అవసరం ఉ
ఆ నాకు సేమ అండి ఆ కానీ అట్లు నాకు నచ్చదండి జంగా మన అౌం లో ఉంటే మన కూడా ఇ కదండి ఇరవ రూ బాలన్స్
మళ్ళని నేను కొట్టిన డబ్బులు ఆ నేను అడిగినప్పుడు ఇవ్వరు లేదు ఇదిని మా మాట్లాడతారు కానీ నాకు ఆ కాగానే ఎంటైజ్ చేస్తా వాళ్ళ ఏ తర్వాకి ఇచ్చ ఏగా ఏందా మన మనం మనంద అనుకోని మనం వాళ్ళు చేయికుంటే వాళ్ళు వేరేతే తీ అందుక స్నేహితులు అంటే చాలా అసలు ఇష్టం ఉ
ఆ నాకు ఈ స్నేహం అనే విలువ ఈ మధ్య కాలంలో ఒక ఆర ఏడు నెలల కిందని మంచి అర్థమయింది అంటే అంతకు ముందు కూడా ఉంది స్నేహం విలువ కానీ ఇప్పుడు ఇంకా నా కళ్ళకి క కట్టినట్టు కనిపించింది అనమాట టైట్లా ఉంటది అని సరే అండి మరి